టండి ఆ హలో అండి బాగునండి మీరు బాగేనా
ఆ బాగున్నామండి తిన్నారా ఏంకాది ఏం కర్రీ చేసిండ్రు ఏం కర్రీ చేశారు
వంకాయ కూర పప్పు
ఓహో నేను వంకాయ వంకాయ టమాటా
బాగచేశారా
మ్మ్ ఏం చేస్తా లేమండి తిని ఇగో ఇట్లా కూర్చున్నాం ఫోన్ వచ్చింది
హ్మ్ మ్మ్ ఏమండి సమ్మర్ విశేషాలు ఏమున్నాయ్
ఏం లేదు ఏటెన్న వెళ్దామంటే కూడా ఎండలు బాగున్నాయి బయటికి ఎళ్ళడానికి లేదు
ఉమ్మ్ మీ ఊర్లో కూడా ఎండాలు బాగున్నాయాండి
ఆ బా బాగున్నాయి యంటీ హ్మ్ ఏం చేస్తున్నారు మీరు
టీచర్ చేస్తా అంగన్వాడీ టీచర్ చేస్తా ఇప్పుడే డ్యూటీకి వెళ్ళోచ్చాను వ వచ్చి కొంచెం లంచ్ చేసి కాల్ చేద్దామని ఇంకా ఎండలు బాగున్నాయం డి డ్యూటీకి వచ్చేసరికి అంత చక్కర వచ్చినట్టు అయితుంది
అవునండి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుండ అండి అంగన్వాడీలో
దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి
ఆహా బాగానే బానే హౌస్ వైఫ్ అండి
హౌస్ వైఫ్ ఆ ఎంతమంది అండి పిల్లలు హ్మ్మ్ క్కుల్ కి వెళ్తారా కాలేజ్గా నాకి ఇద్దరండి
హ్మ్మ్ ఏం చేస్తారండి
పాపకి మ్యారేజ్ అయింది బాబు ఏమో హైదరాబాద్ లో చదువుకుంటాడండి
ఓహో అంతే చదువుకుంటాడి ఏం లేదండి
హ్మ్మ్ తిన్నామండి ఇంకేం సంగతులు ఎండాకాలం వస్తుంది పర్చర్లు ఏమన్నా పెట్టుకునే ఆలోచన ఉందా
ఆ ఇంకా రాలేదండి అంటే మాకు చ తోటల్ లేవు వాళ్ళు తెచ్చి అమ్ముతే మేము కొనుక్కకుని పెట్టుకుంటాం మీకు
మేము కూడా మాకు తోటలు దగ్గరే ఉంటాయంండి కానీ దగ్గరే ఉన్నా కూడా మనం కోయలేం కదండి వాళ్ళు కోసి అమ్మితే వాళ్ళు వాళ్ళ దగ్గర కొంటాం
హ్మ్మ్ ఆహా ఏం చేస్తున్నార్ ఆం
ఏం లేదం
అక్కడనే మీకు అంగన్వాడీలో పెడతంది కదా లంచ్ ప్రొవైడింగ్ గవర్నమెంట్ టు
పెడతది కానిండి రోజు తి తింటాను ఒక్కొక్కసారి ఇంట్లో ఏమైనా వర్కు ఉన్నప్పుడు ఇంట్లో వర్క్ అయిపోతుది కదా అని ఆయమ్మ ఉంటది పిల్లల్ని ఆయమ్మకప్ప టి ఒక వన్ అవర్ లంచ్ టైమ్ ఉంటది కదా
హ్మ్మ్ ఓహ్మ్
మాకాయ పచ్చాలు పెతందరా
ఆ ఇగా వచ్చినాక సీజన్ స్టార్ట్ అయింది ఏపట్టాన్
ఏమేమి పచ్చళ్ళు పెడతారండి
వంగ్ మామిడి కాయ ఒకట్టే
అవునా అంతేనండి
ఆహో మీరు
నేను టమోటో పేడ తా పచ్చిమిర్చి పండుమిర్చి అంటారు కదండీ పన్నుమిర్చి పచ్చరి పెడు తా టమోటో పెడుతా మామిడికాయ పచ్చడి పెడతా తర్వాత చింతపండు చింతపండు చింతకాయ వస్తుందిండి పచ్చి చింతకాయ్ వ్య అది బెడతా నాలుగ ఐదు రకాల పచ్చర్లి పెడతాండి
ఉమ్మ్ వస్తునా మరి పిల్లలు హాలిడేస్ కి
వస్తారండి పిల్లల హాలిడేస్ కి వస్తారుప్పుడు సమ్మార్ హాలిడేస్ కదండి వస్తారు పిల్లలు మనమరాల వస్తారు మనుమరాలు వచ్చేస్తారు పాపొస్తది బాబొస్తడు
ఆ హే హీ ఆ బావున్నారండి మీ ఊళ్ళో
మా ఊర్లో కూడా అందరు బాగానే ఉన్నారు కాకపోతే ఎండలకి ఎవ్వరు ఎటు పోవాలన్నా భయపడుతుండ్రు
అవును
ఉమ్ మాకు ఎండలు బాగా ఉంటాయండి ఇటు సైడు ఆ ఎండలకే ఇప్పుడు బయటకి వెళ్లేకుండా ఉంటారు ఇగ
అవును
అయినా కూడా మా ఊళ్ళో ఇప్పుడు ఈ రోజు నుండి సాయిబాబా టెంపుల్ ఉందండి ఊర్లో భాగవతసప్తాని అని భాగవ తం గురించి ఏడు రోజులు చెప్తారు
ఎవరు చెప్తారు అండి
హైదరాబాద్ నుండి ఒక అయ్య గారిని రమ్మంటారు
మ్మ్ హ్ అంటే వాళ్ళే గుడి వాళ్ళే పూజారులు రమ్మంటారా
ఆ లేదండి అంటే గుడివాళ్ళు రమ్మనొచ్చు లేకుంటే ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నానండి నేను భాగవతం చెప్పించాలి పది మందికి వినిపించాలి అంటే నేనే అయ్యగారిని విలువంపుకొని ఆ గుళ్ళో చెప్పిస్తే అందరు జనాలు వింటే తనకు చె ప్పినందుకు పుణ్యం మనకు పుణ్యం కదండి అట్లా జనాలుగులో వంపుకుంట్రూ ఉమ్ గుడివాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారండి వాళ్ళన్ ఈ రోజే స్టార్ట్ అయింది
ఎన్ని రోజులుంటాయండి
సెవెన్ డేస్ అండి సప్తావాని
ఓహో ఏడు రోజలేనా ఏడు రోజులల్లో మొత్తం కంప్లీంట్
ఆ సెవెన్ డేస్ కంప్లీట్ ఐతది ఎయిటర్ ఎయిట్ డేస్ నాడు సంపూర్ణం అంటే పూర్ణాహుతి
ఆ హా
ఆ రోజు లాస్ట్ రోజు భోజనావి పెట్టి ఇచేస్తారండి
ఊహూ
ఊ
తల్లో మొత్తం చెప్పేసి అయిత్ డే
ఆ పూర్ణాహతి ఏస్తారు ఉమ్
ఇటు మా మా ఊళ్లో కూడా జాతరలు జరుగుతాయి బానే ఊ పెట్టారా అండి మీరు పచ్చళ్ళు
పెట్టలేదండి ఇంకా ఇప్పుడు ఎక్కడండి మే లో కదా ఏప్రెల్ మే లో అంటే ఇప్పుడే మామిడికాయలు ఇప్పుడు పూత చిన్నగా రాలడము అది ఇది ఉంటది కదా ఇప్పుడే గా సీజన్ కదా మే లో అయితే టెంక ముదురుతాది మామిడికాయకు అప్పుడు పెడితే మనకు పచ్చడి ఆగుతాదండి ఇప్పుడు పెడితే పచ్చడి ఆగదండి
ఆవునండి ఉగాది జరుపుకుంటరా ఇగ ఉగాది కూడా వస్తుంది పండుగలుగ మళ్ళీ కార్డు
ఆ పండుగలు స్టార్ట్ అండి ఉగాదే జరుపు
ఉమ్ ఆ జరుపుకుంటామండి
మా దగ్గర ఉగాది బాగా బ్రహ్మాండంగా జరుపుకుంటాండి మీ దగ్గర ఏ ఎన్ని రోజులు జరుపుకుంటాండి
అంటే కొందరు త్రీ డేస్ కొందరు వన్ డే అట్లా ఎవరి ఇష్టం వాళ్ళది
ఉ మా దగ్గర కూడా అంతే ఆ అంతే ఏమేం చేసుకుంటారు పండకు ఎట్లా జరుపుకుంటారు
బూరేలు
ఆ
పూర్ణాలు పులిహోర బజ్జీలు ఇగ అన్ని జరుపుకొని మీరు
మేము కూడా సేమ్ అండి భక్ష్యాలు చేస్తాం పూర్ణాలు ఆ వడపప్పు వడపప్పు పానకం లా ఇది ఉ చేస్తాము కొబ్బరికాయ పంచాంగ శ్రవనం మా ఇంట్లో ఇంట్లో అయితే ఒక రోజే అండి ఈ కొందరు అయితే కొన్ని ఇండ్లల్లో త్రీ డేస్ చేస్ కుంటారు మా ఇంలలో మాత్రం ఒకటే రోజు చేసుకుంటాం ఉదయంమే లేవడము కాలకృ త్యలు చేసి ఇంట్లో పనులు చేసుకొని పండగ వాతావరణం ఇగ అప్పుడు బాగుంటాయి పిల్లలు వస్తారు పిల్లల హడావుడి ఉంటది ఉమ్ అప్పుడు మల్లి
ఆ రోజు బాగా మంది ఇగ పంచాంగాలు అవన్నీ చూసుకుంటారు గద మ్మ్ అవును అంటే ఫేమస్ టెంపుల్ ఉంటే వాళ్ళన దగ్గరి కెళ్ళి చూపెట్టుకొని వస్తారు మీరు చూపెట్టుకుంటారా అండి
అవునండి ఇంకా
హు
ఇంకేం విశేషాలు
ఏం లేదండి
టి గిట తాగరా లేద
ఫోర్ కి ఫోర్ తర్టీ కట్లా
పిల్లలు వచ్చేసినంకనా పిల్లలు టీ తాగుతారా పాలు తాగుతారా
పాలు
మీరు
మెం టివి
ఏనేనా మా ఇంట్లో కూడా పిల్లలు పిల్లలకి పోయ్యమండి టీ కాకపోతే వాళ్ళకు బూస్ట్ ఏసి వాళ్ళకు బూస్ట్ పాలిస్తే మేము టీ తాగుతాం
ఉహు తాగిండ్రా మరి మీరు ఛాయ్
లేదండి
హ
ఇంకా టైం ఉంది కర్రీ చెప్పాను కదండి
అవును
ఇంకేం విశేషాలు రండి ఇంకొకసారి మా ఊర్లో మంచి మంచి జాగ్రత్త జాతరలు జరుపుకుంటారు మా ఊరు మా ఊరు వాతావరణం చాలా బాగుంటది ఆ ఆ
ఇకా ఏం లేదండి చెప్పని మీదే అంతే బాగా అలాగలు బాగున్నాయి
ఆ బాగున్నాయంండి మీవి
బాగున్నాయి కానీ చాలా మందికి ఇప్పుడు హార్ట్ అటాక్స్ అవన్నీ ఎక్కువ వస్తు వస్తున్నాయి కదా మంచిగా ఉండి ఉండడి
అ ఉన్నది ఈ రోజుల్లో మొన్ననే రీసెంట్ క మా అక్క జని పోడం జరిగిందండి
ఓహో
అ ఆమెకి కొంచెం లివర్ ప్రాబ్లం వచ్చింది
ఉమా
హాస్పిటల్ తీసుకపోయినా కూడా డాక్టరు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అన్నారు ఒక వన్ మంత్ కేజ అ చనిప్పయింది
ఆఓహా సరే అండి ఓకే బాయ్ రెన్ మట్స్ వాంగనే సరే ఓకే